హలో
ఉమ్మ్ అయిపోయిందారా కాల్ మాట్లాడేసవా
అయిపోయిందన్న
ఏమ్ చెప్పింది
అంటా
ఎవరు నువ్వా
మొల్లే
ఉ హుమ్
అది మా తమ్ముడికి ఏంటంటే ఆ హాస్టల్లో వాటర్ పడకా
అ
ఫుల్లు రాష్ షెస్ అస్ అసల్ తట్టుకోలేకపోయాడు
ఉమ్మ్
అదేందంటే వాడి వల్ల మా ఇం అందరికి అచ్చేసి ఉంది ఇంటికి అచ్చినపుడు
ఏంది రాషెస్ అట్ట కూడా వస్తాయా
ఆ
ఏమో రా ఆహా ఓకే ఓకే ఓకే
అది వాడి వల్ల మాకు ముగ్గురికి ఇంట్లో అంటుకనేసింది అది నాకొచ్చింది వా నాక వచ్చేసింది నా నేనే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను చెప్పి అదే పనుగా తీసుకోపోయి నా అడికే పోదామని సో ఇప్పుడు నాకు తగ్గి గ్గిపోయాయి అందుకే ఇప్పుడు మ్ అమ్మ వాళ్ళు కూడా ఆడికి కెళ్దామని అందు ఒకసారి డాక్టర్ క ఫోన్ చేసుకోనుక్కకో హాస్పిటలో ఉన్నాడో లేడో లేకపోతే ఏ టైమ్ వరకు ఉండ అంటాడు ఏమని అంటే అందుకు ఫోన్ చేసి కనుక్కొని చెప్పేసా
ఓకే
అందుకని అద ఆ పనిమీద నేను నిద్ర పోతాను వా నే నిద్రపోతాను అంటి సర్లే పడుకో అని చెప్తే
పట్ట ఏంటే ఆమర్త అయిపోతా ఉండా
హా
మటన్ మటన్ ఉంటుంది కదా
ఆ
మటన్ తిన్నప్పుడు నాకేమంటే మొత్తం అంటే ఎలా అంటే ఒక్కసారి మా అత్త ఉనింది
హ్మ్మ్
మా అత్త చికెన్ అని చెప్పేసి మటన్ బడెసింది తినేసిన్నా అంటే అప్పుడు పెద్ద ఇప్పుడు మొత్తం అంటే ఏదో దోమ చీమలు కుప్తే ఎంత లాభ అయిపోతాయో వొళ్ళంత ఆ అమార్త అయిపోయింది ఇప్పుడు ఏమంటే డైరెక్ట్ వెళ్ళేసి అంటే నార్మల్గా వాష్రూమ్ లో ఊర్లలో తొట్లు కడతారు కదా
ఆరులే
ఆ అలాగా కట్టినప్పుడు వంట లోపల పోయి కూర్చునే వేసేది దాని లోపల ఆ అగీరితే ఇంకా పెద్దవి అయిపోయేది
ఆ అవును
వన్ అవర్ టూ అవర్స్ కుర్చోని కా తర్వాత త లేసి వచ్చినాక కొంచెం అలా ఉంటుంది
ఆ
మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్
హుమ్
మళ్ళీ హాస్పిటల్కి పోయేది ఇంజక్షన్ ఏయిచుకొని
హుమ్
అలా మళ్ళీ ఇప్పుడు పర్లరా
తింటావ్ గదా
ఆ ఇప్పుడు తింటా అంటే ఎక్కువ తిన్ను తింట ఏదో
హుమ్ చిన్నప్పుడు నా గుడ ఉన్నింది నా ఒక్కొక్కటి నా చెయ్యంత వచ్చేటివి దద్దులు దద్దులు
ఆ
అదీ ఇప్పుడు నేను ఎల్లిన్ కాడికే అప్పుడు కూడ ఎల్లిండం మేము
హుమ్
ఆయన వల్లే నాక్ తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళా ఏం
హుమ్
మళ్ళీ ఇప్పుడు అట్లే రాషస్ వచ్చింటే మళ్ళ ఆయన కాడికే పోయినా అంటే ఆయనకు కొంచము ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్న ఆయనకి ఇప్పుడే సిక్స్టీ సెవెంటీ ఉంటది ఏజ్
హుమ్
ఆయనకు బాగ ఎక్స్పీరియన్స్ ఉంది
హుమ్
ఇప్పుడుండే డాక్టర్లని అసలు నమ్మడానికే లేదు వాళ్ళు ఏం చెప్ తండ్రో ఈలేమి చదువ్ తండ్రో ఏం తెలీదు ఆయనక్ బాగా ఎక్స్పీరియన్స్ బాగా ఇదయితంది వాళ్ళ ముందు బాగ చేస్తా అన్నార్ కదా ఫస్ట్ నుంచి
ఆ
అందుకని చిన్న అలసందగా ఒక్కరవ్వ తింటే వచ్చేస్తంటది నా అలసిందలు తినగుడదు
ఎవరు నువ్వా
అదే నవ్వలున్నప్పుడు
ఆహా ఓకే ఓకే
హుమ్ అసలు అది తిన్నామంటే ఇంగ మళ్ళీ ఎత్తుకుంటాయ్ నవ్వలు
హుమ్
హుమ్ హు మామ్ మీక్ బోడ్ రెడ్టి వారు తెలుసానా
అర్థం కాల
బోటిరెడ్డి బోటిరెడ్డి గారు మీ బంధువులలో ఎవరు ఉన్నారంటగా
బోడ్ రెడ్డి అంటే పేరేమ్ వోచ్చింది చైతన్యానా
కాదు ఇంటి పేరు బోడిరెడ్డి
బోడ్ రెడ్డ
ఆ ఇంటి పేరు బోడిరెడ్డి గారంట మౌనికా వాళ్ళకి తెలుసు
ఏమోరా
ఆహా మౌని క్కకు రిలేటివ్స్ అంట
ఆ ఆ
బోడ్ రెడ్డి గారు వాళ్ళ రిలేటివ్స్ లో ఉన్నారంట మౌనిక వాళ్ళ రిలేటివ్స్ లో
ఆ
మా రిలేటివ్స్ లో బోడ్ రెడ్డి గారు ఉన్నారు.
ఉ హ్
అందుకు నీకేమైనా తెలుసా అని ఉ
ఇంకెం ట్ర
ఇగ ఏముందన్న చెప్పాలి
ఏం లేదురా
ఈ రోజు ఒక రోజేనా మీకు లీవ్ నిన్న ఉండింద
ఉ నిన్న ఉన్నింది ర
వీకెండు సండే టూ డేస్ ఉంటుందా అన్నా
ఆర
ఉమ్ ఇంకా అన్న
చెప్పాలిరా నాదే ముంది
ఏముందన్న మాములే అంతా అవునన్న నువ్వు గవర్మెంట్ జాబ్స్ ట్రై చేయచ్చు కదా ఒకసారి
అంటే పోస్ట్ ఆఫీసుకిి ట్రై చేసారా
ఆ
అది రాలా
అది జస్ట్ అప్లికేషన్ రైల్వేస్ది పడింది. కద మో న్న
అది నేను చెయలేరా అది మా మాకు రాదు
రాదు అంటే ఎట్ల అన్న ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసింటే సరిపోయేది. కదా అంటే వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ చూస్తారు. మామూలే
హ
మనకంతా రెడ్డి పక్కన రెడ్డి ఉండడం. వల్ల ఇది అంతే ఇదయిపోతాంది
కొంతమంది ఉంటారూ రా కొంతమంది ఉంటారు జాబులు కోసం క్యాస్ట్ ను మార్చుకునే వాళ్ళు కాస్ట్ ను మార్చుకునేయల్లా అనేసి కొంతమంది ఉంటారు
ఆ కాని మన ఇండ్లలో తం తార అట క్యాస్ట్ మారిస్తే
హ్మ్ మా ఊర్లో ఒక అమ్మాయి ఉన్నిందా అంటే మా అవ్వోళ్ళ ఇ కి ఆపోజిట్ ఒక ఇల్లు ఉంటాది ఆ ఇంట్లో అమ్మాయి రే డి
హ్మ్
ఆ అమ్మాయి ఏం చేసింది అంటే క్రిష్ స్టియన్ గా మారిపోవాల్ల అనేసి రోజు చె చెల్ తెల్లేది ఆ ధన్నం బె పట్టుకునేది ఆ అమ్మాయి పోయేది కాకుండా ఇంకొక అమ్మాయిని దొడుకుని పోయింది
అయ్యో
వాలి ఇంట్లోవాళ్ళు సావ గొట్టి పెళ్లి జేసినారు పా
ఆహా అయినా పిల్లకి ఏమంట అంతా క్రిస్టియన్గా చేంజ్ అవ్వడానికి
ఏమోరా అదొక సరదా ఏమో
ఏమి జరగాలో ఏమో
హ్మ్
ఇప్పుడు జగన్ కూడా క్రిస్టియన్ కి చేంజ్ అయనాడంటనే
ఏమోరా మనకి దెల్దు
ఆ
హ్మ్
ఎరో అన్నారు జగన్ కూడా క్రిస్టియన్ కి చేంజ్ అయినాడని
ఏ మన డబ్బులు ఉంటే యా పక్కకు మారేదానికి ఏముందిలే
ఈ డబ్బులతో వచ్చింది ఎంత తంటాలి ఇప్పుడు
హ్మ్
యాడ చేసినా డబ్బుల్ డబ్బుల్ డబ్బుల్ డబ్బులేందే ఏం లేకుండా అయిపోయింది
ఉమ్
ఇప్పుడే ఎట్టుందంటే ఇంకా మన ఫ్యూచర్ వోయమ్మ మెక్స్ జనరేషన్ ఎట్టుంటుందో
అప్పుడు డబ్బులేే ముఖ్యం
మనుషులకి విలువ పోతాది నా అప్పుడు
ఇప్పుడే ఉందిరా ఇప్పుడు కూడా ఏమీ లేదు
ఇప్పుడు కూడా డబ్బులకెక్కువ విలువుంది
పేపర్కే ఎక్కువ్ విలువ
హ్మ్
హ్ మ్
ఇప్పుడు ఏదైనా మనిషి ప్రాణాలు కాపాడలన్న అదే
ఉమ్మ్
అయిపోయింది ఏం చేద్దాం
ఇంకేంట్రా
ఏముందన్నా
ఏ ఇంకేం ఫంక్షన్స్ లేవా కాలేజ్ లో
ఇంగేం లేవు.
హ్మ్
ఏముంటాయి ఇంకా అంతా అందరికి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి.
హ్మ్
ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ ఇయర్స్కి
ఆ మీకు అయిపోయిందా
మాకు ఫస్ట్ మిట్ అయిపోయిందినా
ఉమ్
మొన్న అయ్యిండ్లా లాస్ట్ వీక్
కే ఓకే
హ్ అది ఫస్ట్ మిడ్ ఉ ఉగాది నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఒక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ మళ్ళా స్టార్ట్ చేస్తాడు ఇంకొకటి
సెమ్మా
మిడ్ మిడ్ అయిపోతది మళ్ళ ల్యాబ్లు సెమ్
ఉ మొన్న రాశారు కదరా మిడ్
ఫస్ట్ మిడ్ కదన్న
ఆ ఇప్పుడు మళ్ళీ ఉగాది తర్వాత ఎందుకు మిడ్డు పెడతాడు సెమ్ కదా
టూ మినిట్స్ ఉంటాయి మాకి
ఆ ఒక సెమ్ కు రెండు మిడ్లు పెడతారా
ఆ అట్ల కట్ చేసి మళ్ళీ చేయవా
ఊ సరే
ఆ